ఎం చెస్ సున్నావ్ కాలసే బయటికిరానీకి
హ్మ్ తిరుగుతున్న
ఎందుకు అట్లా తిరుగుతున్నావ్
చెప్పినాగ కొవ్వెక్కి అని
కరిపించుకోవలి రా భాయ్ కరిపించుకో ఓ సేట్ ఎట్లా మరి ఎట్ల తగియలే
అదే మనం మొత్తమ మయ్యమా అని డౌట్
నిన్ను ఎందుకు ఎత్తుకుంటా
ఎత్తుకోవలి పెళ్ళి చేసుకున్నప్పుడు
ఏ ఎంత బరువు మోస్తావ్ నేను చేయడం వాళ్ళ నువ్వే తగ్గు వెయిట్ లాస్ గా వెయిట్ లాస్ గా కావాలి తప్పదు
కాను కదా
అమ్మేష ఆడ రులు కమ్మ రాత్రందరి కాడ కావాలి మరి ఎట్లా
కాను
కావాలే
కావాలంటే పెళ్ళయినాక నా వెయిట్ నీకు ఇస్తా లే
నేన ఎట్లా నేను ఎంత తిన్నా కాను గాని నువ్వే కావాలి
తినకుండా నేను ఇస్తాంగా నను
ఒకకే ఫ్యామిలీ చేసినా రూటేనా బ్రేక్ ఫాస్ట్
దాని బాధ ఏందట ఒక్కటే ఊరుతంది
న కమ్మలు కావల్లట ఎందో మరి ఇం కమ్మలు కావల్ల ఏమో ఎన్ని జాతరంద బంగారం న బంగారంట చేయిపి మగనే జాగంది ముందేసి పెళ్ళి వేసుకుంటావాట రేపు గా మాత్రని చేపియవా
చేయిట్టా అని చెప్పినా కదా ఆల్రనీక్ బోగర్ అయ్యి గోల్స్ చెంచిన నేను బగారి కమ్మలు కూడా తెచ్చిన
నేను రాని రాను
మీకు భోగరియ ఎక్కువనే నేనే బంగారం దొరుకుతాను నీకు
ఏ ఏస్తానంటివా నెక్స్ట పేర్లు పెళ్లాలు ఓ చిరు పెళ్ళాలొచ్చిరు పేరుకే ఇవి రానే రామ్
మరి నాకేం పెడతారులు కట్ణం కింద
వంద కిలోలు సరి యాభై కిలోలు ఇస్త
మొకాల
తె ఓ నిజం ఆర్డర్ ఇచ్చినాం పక్కన బంగారా షాప్ ఉన్నది
అంతే అంటావా అయితే ఇగ
అ అంతే
నమ్మంటావ ఈసారీ ఇగ
ఈ సారి నమ్మకపోతే నీ కర్మ
అంతే
ని సిత్ వు
ఇంకా
ఇంకా చెప్పవే చిరుగాలి ఎదలో ఎదగిలి వసంతాల కేలి కుష్మేజగాతే గీ చిన్న మా ఆ వసంతాల కేడీయి
కేడీ కాదు కేలీ ఆది
ఏదో వాడి అబ్బా నీకు పాటలు రావుకదా కరెక్షన్ బానే ఎత్తనవు
పాఠాలు రావన్న కాని చెప్పడం రాదని చెప్పినా నే
ఓ ఇలాకు అని అది పాఠ వచ్చిన గుతుకోతలేవే కోకిలా కోకిలా కు అనది తర్వాత తర్వాత ము రాదు రాదు ఇగ
రాదా ఇగ
రాదు కోకిల కోకిల కు ఆ ఏం చేస్తానవే ఇంకా నాకు రాదే కొత్త కొత్త కదా అడే
ఓధు ఏపీగా పాట ఇజ్జద్ తీయక
పుష్ప పూష పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్ గది ఒకటేముఖ ఓచు నువ్ వన్ తింట్లా ఉన్న వంగా న వచ్చచ్చా నేను అంత సింగారి ఎంత సింగార ఇం చినస అయితత్ కలాడ వంద ఉండె ఉ తరతరా అది దసరా మూవిగాద అది
దసరా మూవీగా
ఆ చంత బట్ట వచ్చేసి
ఏం పాటది
అ చంకిలా అంగీలోడే
చెంకిీలా ఆంగిలేసే అది
చెంకిల అంగలేసి ఓ వదినే కొడతాడే బండకేసి ఓ ఒడిని అన్న తింటే ఊషంది కడే నా మీ రా చాడీలు చెప్తుంది టేడ్ నానా నా నా తరువాత రాతలే గోసల్ నది ఇస్తా ఉంటే ఎంతాయనా ప్రపంచ ప్రాణలు లే మీ బట్ట నీ ఒట్టు నీ గగాజులే ఎంతా అయిన ఒప్పడ మంచప్ప నాలులే డ డ ఇంకా ఒకా పటా చెప్తా అల్లా అక్బర్ ఐద అయిత అదు అల్లని అందుకే సాధువుతన్న
హామ్
నస రావం సువాసిని రావమ్మా సులోచిని ఎటు రావమ్మా సుదాముని నన్నన్న నాన్నన్న రా నువ్ అడచద ఒక్క పాట గింతగానం పాడుతాను సుీ
నాకు పాటలు రావని చెప్పిన కదా అప్పుడే
ఎందుకన్నా ఎందుకులా నా కర్మకా కాలిపోయింది ఏ నిదనం వైతు
ఏమైతంది నీకు
మాట మాటకి మాట మాటకి మందులోడుడంతవ ఇందులో డంతా తర్వాతరాల
ఇంకేమనా వచ్చాకంతేనా
గమంత ఈ అర్వ న పాడి పాడి న నోర్ న వస్తలి
పాటలు రావుగాని పాడతానుందిగ్గా
చూసుకుంటే వాడతార చూడకుండా రావడం
అంతేనా
చూసుకుంటే సన్నగాగా వస్తాయి గొంతు మంచిగా ఇ కూడాడు దొ దొడ్డు వతా అలా
అంతే అంటా
అంతే అంతమా అంతే అంతమా నాథో వాస్తవ త అడి నేను వస్తున్నారే
నూరే పస్తతానవు కదా అయితే నా గిఫ్ట్ కూడా పట్టుకొస్తున్నావు
ఏ సిప్పుడ పార్సల్ పక్ పక్ చేయమన్నా పార్సల్
అయ్యో ఎంత కాస్ట్లీ చెప్తాందో ఏమో నా పైసలు అన్ ఒడిగేతంది
ఘోరమైన కాస్ట్ అంటే ఘోరమైన అంతగా తెలు చాపో నా పేరు మీ అంతగా గుప్తస్తాను మీ కద ఆ ఏదగు ఎదగిన లే యిన్న ఇన్నవే ఈ మూడు
నేను ఒక పాట చెప్తా పాడు
ఆ చెప్ నువ్వు చెప్పినాక నేను పాడకుంటుంటన చెప్పు
అయితే నీకు సెట్ అయేటట్టు ఒక పాట పాడు
అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ఆడబొమ్మ కరెక్ట్ సూట్ అయదే పాడతాన్న నువ్వే నీకే తెలుత్తలేదు
రామ రామ అది నీకు సెట్ అయితదానే వామ్మో వద్దు ఇది అస్సలు సెట్టి కాదు
అగ్గిపుర్ల లాంటి ఆడపిల్ల నేను ఎంత గీకిన మంట
ఓ బిత్తిరి చిన్న చూప్ జుత్ ఊరుకనే
ఆ చిన్న చి చిన్న చూపు చూస్తే నేను ఊరుకును ఏంటి నీ ఏష్
ఛీ ఎందులోను నీకు నేను
ఎందులోనూ నీకు నేను సాటికానులే
తీసిపోనే
ఓకే నీ కొచ్చు కదా పాడచ్చు కదా మరె కొద్దిసేపు తీసిపోనులే టిరిటిరిటిరిటిరిటిరి మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ డూయిక్ మిస్టర్ పర్ఫెక్ట్
ఇది నా కోసమా
అబ్బో నీకు పాడనా పాడతా ఆగు ఇంతేనెమో ఇంతేనేమో ఇంత వరకేనేమో ఇంట్లో నీ కదా
రేపను నీకదే అయిపోతదితి
అంతే ఏనేమో అంతే ఏనేమో అంటున్న నివేదనా ఆడపిల్ల అంటనే ఇంతేనేవో వచ్చి పోయే చుట్టంలాగా ఆ మళ్ళీ తీరిగి అడిగేసి సిరి వచ్చిపోయే చుట్టం లాగా ఏడువకు ఏడువకు బిడ్డ ఆ
ఏవన్ పిత్తాందే రేపు నీ భరత్ కి నువే పాడుకుంటావ నే
కొట్ కొట్ నేనే ఎగురుతా నేనే పాడతా డీజె మొత్తం ఎడా ఏ మొత్త మందే ఉండాలే
టావ్ మరి
ఎహె ఎచలెక్కడ ది
అప్పగింతలకి ఏడ్వవానే
రం ఎట్టుకోవద్దు మళ్ళీ డ్యాన్స్ ఏయబుద్ధి కాదు
మీ అమ్మగారింటికి పంపను నేను
పాంపకు పోతే ను నా ఇష్టం వచ్చినప్పుడు పోత
సీన్ లేదు పంపన అట్లా ఇంట్లేసి తాళం పెడతా
తనం బద్దలు కొట్టుకొని మరి పోతా
మొఖం అట్లనే ఉన్నది
ఎస్ ఇట్స్ ఎవరు ఇక్కడ మనిషిని